హలో
హెలో బాగున్నావా
బాగున్నావా
ఉమ్ బాగున్నా నువ్వు బాగున్నావా
ఉ బాగున్న ఏం చేస్తున్నావ్
ఏం చేయలేదు ఇట్లేమ్ పనుకోనున్న నువ్వేం చేస్తున్నావు చాలా డల్ గా అనిపిస్తుంది కదా ఈ మధ్య
లేదు లైఫ్ కొంచెం రొటీన్ అయిపోయింది, అన్నట్లు అనిపిస్తుంది. కాలేజ్ జూ పీజీ, ఫోను, అదే అయిపోయింది. ఇం క
ఉహ్, అదే రొటీన్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, నాకు గూడ అనిపిస్తంది. అందుకే అనుకుంటన్నా, ఒక ట్రిప్ కన్నా వెళ్దామా అని ఏమంటావ్?
వాహ్ ఎంత బాగా ఐడియా ఇచ్చావ్ సూపర్ ఉహు ఎక్కడి కి వెళ్దామ అయితే
ఎక్కడికంటే బడ్జెట్లో ఉండాలి, గదా? మనం ఎక్కడన్నా ప్లాన్ చేస్తే, బడ్జెట్లో ఉండాలి ఆ ట్రిప్పు. ప్లస్ ఫన్ గా ఉండాలి, నేచర్ ఉండాలి, సో అర కు ఆర్ ఆ లంబసింగ్ లంబసింగి ఆ రెండిట్లో వెళ్దాం అ నుంద
అవును అయితే లంబసింగి బాగుంటుంది. కదా దాన్ని ఇప్పుడు ఆ ఆంధ్ర కాస్ మీరంటారు కదా
ఓహో ఏమో నేను ఎప్పుడు వెళ్ళలేదు. అవును మార్నింగ్ ఫాగ్ కు ప్లస్ క్లైమేట్ కోల్డ్ వెదర్ ఫుల్ వై బ్ ఉంటుంది కదా అక్కడ
అవును ఇం కానీ ప్లానింగ్ ఇంపార్టెంట్ కదా? ఏ ట్రిప్పు కెళ్ళే ముందు అయిన, ఆ లాస్ట్ టైం లాగా కొంతమంది వచ్చి, కొంతమంది హ్యాండ్ ఇవ్వడం అలా ఉండకూడదు వాళ్ల. కూడదట్ల మ్మూ
మ్మూ అవును, ఫస్ట్ ట్రిక్ ఏమంటే ట్రావెల్ కి వెళ్ళినప్పుడు ముందు బడ్జెట్ ఫిష్ ఫిక్స్ చేసుకోవాలి. మనం బడ్జెట్ అనుకోకుండా వెళ్తే, ఇంగ మనకి హై బడ్జెట్ లో ఇంగ పోవాల్సి వస్తుంది. బడ్జె ట్ ఏమన్ ట్రిప్ చుసుకోవాలా ఫస్ట్
అవును, కరెక్టే లేకపోతే లాస్ట్ టైము మనం వెళ్ళాం కదా. తిరుమలకి ఇంకా ఇప్పుడు లాస్ట్ లో డబ్బులు లేకోకుండా అప్పుడు ఇబ్బంది పడ్డాం కదా అట్లా కాకుండా చూసుకోవాలి ఈసారి
హ అవును ఇంకో ట్రిక్ ఏమంటే హెవీ లగేజ్ తీసుకోకూడదు ఒక సింపుల్గా ఒక త్రీ టు ఫోర్ జత్తలు తీసుకుంటే చాలు లైట్గా ప్యాక్ చేసుకోవాలి అంత
అవును లాస్ట్ ట్రిప్ లో నేను ఆ అవసరం లేనివి ఫైవ్ డ్రెసెస్ పెట్టుకున్నా అనమాట కానీ దాంట్లో టూ డ్రెస్సెసే వేసుకున్నా నేను ఇంకా మగతాయి ఊరికే బరువు అంతే క్క లగేజ్ మోసుకొని ఆ ట్రిప్పులో
ఏం ఆమ్ ఏం క్లాసిక్ మిస్ స్టేక్ చేసు నవో నువ్వు
ఉ అవును ఇంకో ఇంపార్టెంట్ టిప్ అయితే మనం ఫోన్స్ కీ చార్జర్స్ అంటే పవర్ బ్యాంక్ బెట్టుకోవాలి
ఆ అవును అసలు కరెంట్ ఉంటుందో మనం ట్రావెల్ ఎక్కువ చేస్తాం గదా ప్లగ్స్ ఉండవు అందుకు పవర్ బ్యాంక్ మస్ట్ అండ్ షుడు ఫోన్ వెయిట్ అయిపోతే మళ్ల మ్యాప్స్ ఫొటోస్ అన్ని అన్ని వెళ్ళిపోతాయ్ ఏం తీసుకునేకుండదు చూసేకుండదు
అవును మ్యాప్స్ గురించి ఆ చెప్పినప్పుడు గుర్తొచ్చింది నాకు ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ జేస కోవాలి మనము
అవునవును సిగ్నల్ లేకుండా యూజ్ అవుతుంది అది మంచి మంచి ఐడియా అది అసలు
అవును ఊ ఫుడ్ గురించి ఏంటి ప్లాన్ చేసావ్ అయితే
ఫుడ్ అంటే లోకల్ ఫుడ్ ట్రై చేద్ తం అదే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మనం పెద్ద పెద్ద హోటల్స్ లో పోయి తింటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ ఆ టేస్ట్ ఏ మా త్రం అంతగా ఉండదు
అవును అది కాక స్ట్రీట్ ఫుడ్స్ అసలు దాంట్లో టేస్టే ఉండదు ఏం బాగుండదు అంటే కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు ఆ మన హోమ్ ఫుడ్ బాగు టది స్ట్రీట్ ఫుడ్ తో పోలిస్తే
ఆ కానీ ఇంకో ట్రిక్ ఏమంటే చిన్న ట్రిక్ ఏమంటే ఎక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటుందో అ అక్కడే తినను ఎందుకంటే అక్కడ ఎక్ కు టేస్ట్ ఉంటుందన్నమాట
అహా అదైతే నిజమే అది మంచి ట్రిక్ అన్నమాట అంటే అక్కడ బాగుంటుంది కాబట్టి అందు కో అక్కడ మంచి జ, అందరూ వెళ్తారు తిని.
అవును అవును, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. చున్నయ్ అవి కూడా.
ఉమ్, ట్రావెల్లో ఫొటోస్ కూడా ఇంపార్టెంట్ మనకి.
ఉమ్ అవును, ఆ ఫొటోసే గదా మెమోరీస్ లాగుండేది. కనీ ఓవర్గాఫ్ ఫోన్లో ఉండకూడదు, ఏవో కొన్ని మూమెంట్ క్యాప్చర్ చేసుకొని పెట్టుకోవాలి. లేకుంటే, ఊరికే అన్ని తీసుకొని స్టోరేజ్ అయి తున్నయ్ ఫోన్ లు.
ఉమ్ నిజమే, లాస్ట్ టైం నేను ఫొటోస్ లో బిజీ అయ్యి ఎంజాయ్ చేయలేదన్నమాట. అంటే కొన్ తీసుకోవాలి, తీస్ కున్నంత వరకు తీసుకోవాలి, ఆ మూమెంట్ ని కూడా ఎంజాయ్ చేయాలి. ఎక్కువ ఫొటోస్ మీదనే ఉంటే? ఎంజాయ్ చేసినట్టు ఉండదు.
ఉమ్ అవును. ఇంకో ట్రిక్ ఏమంటే, ఎర్లీ మార్నింగ్ లేస్తే బెస్ట్ వ్యూస్ దొరుకుతయి తెలిసునా అక్కడ. మనం పోయే చోట్
అది కష్టం రా.
కానీ ట్రిప్ లో అన్నా, కొంచెం డిసిప్లైన్ గా ఉండాలి కద్ గా, డిసిప్లేన్ గా, మంచిగా ఉంటే మంచ్ చిగా అన్ని ఎంజాయ్ చేయొచ్చు.
ఉమ్ ట్రై చేద్దాం.
నువ్వే ట్రై చేయాల? వచ్చేదా డ్రైవింగ్?
నాకు బైట్ రైడ్ అంటేనే అసలు చాలా ఇష్టం. ఆ
సూపర్ అసలు రోడ్, ఉమ్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేద్దాం అయితే?
ఉమ్, మ్యూజిక్ ప్లే లిస్ట్ రెడీగా చేయాలి అయితే?
ఉమ్ అవును, అఫ్కోర్స్ బిలీవర్ సాంగ్ అయితే, కంపల్సరీగా ఉండాలి. మంచి వైబ్ని ఇస్తుంది ఆ సాంగ్.
ఉమ్, ఎనర్జీ ఫుల్ ఉంటుంది దాంది.
ఉమ్, ఉమ్ ఇంకో ట్రిక్ చెప్తా వింటవా?
ఉమ్, చెప్పు రా గురు?
ఆల్వేస్ కొంచెం క్యాష్ దగ్గర పెట్టుకొనుండాలి. ఏమైనా మార్నింగ్? పేమెంట్స్ ఫెయిలైతే హెల్ప్ అవుతుందా చెప్పు. క్యాష్ ఉమ్ క్యాష్ దగ్గర పేట్కోనుంటే ఇంకా నెట్. క్లీన్ నెట్వర్క్ క్లీన్ చోట కూడా క్యాష్ ఇచ్చుకోచ్చు.
అవును మనం ఎప్పుడుూ ఫోన్ పే మీద డిపెండ్ అవకోకుండా కొన్నీ కొంచెం క్యాష్ కూడా తీసుకొని పోవాలి మనం.
ఉమ్ ఇంకా ఏమంటే స్ట్రేంజర్స్ తో పోలేమ్. గా మాట్లాడాలి కానీ ఓవర్ ట్రస్ట్ చైగూడదన్మట అది ఇంకో ట్రిక్.
ఉమ్ ఫస్ట్ ఐతే మనకి సేఫ్టీ ఇంపార్టెంట్.
ఇంకా ఏమంటే ఇంకా ట్రిప్ కు వెళ్తున్నాం గదా మంచిగా మెమోరీస్. క్రియేట్ చేయాల్. ఎక్స్పెన్సెస్ కాదు ఖర్చులు ఖర్చులు తగ్గి. చి మెమోరీస్ క్రియేట్ చేయాలి ఫస్ట్. మళ్ళా అవి ఫోర్డేస్ లో ఆగి తీసుకుందాం. హ్మ్ నిజమే గదా అది కూడా.
నిజమే. నైట్ లో క్యాంపైలాగా. చేసుకుంటే ఎలా ఉంటుంది ఐతే.
ఉమ్ అది హైలైట్ అవుతుంది అసలు ట్రిప్ లో క్యాంఫీరెంట్. తో బాగుంటుంది ఇదే. చల్లగా ఉండచోట వేడి. ఏ బాటుంది.
అవును ఉమ్ స్టోరీసు సోంగ్సు. పన్ను ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. తూవరం.
అవును ఎక్సెక్ట్లీ బాగుంటుంది అదేగా మూమెంట్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్కొచ్చు.
ఇంకా స్ట్రెస్ మొత్తం పోతుందిరా అప్పుడు.
ఉమ్ అందుకే మనం ఒకేషనల్ గా ఒక బ్రేక్. తీసుకోవాలి కొంచెం స్ట్రెస్ ప్రెజర్ ఇవంతా తగ్గుతైగద లైఫ్ ని మంచిగా లీడ్ చేయొచ్చు అనమాట్. టప్పుడు మైండ్ ఫ్రెష్ ఐతుంది.
నీ బ్యాలెన్స్ చేయాలి ఆ. పక్క ఎంజాయ్మెంట్. ఉండాలి ఆ అటుపక్క స్టైల్స్ కూడా ఉండాలి రెండ్. డు బ్యాలెన్స్ చేసుకోవాలా.
స్టడీ వర్క్. ఎప్పుడు ఇవే నా ఎజ అంటే కూడా ఒకటి ఉంటుంది కదా
హ నిజం రా
హ నువ్వెప్పుడు ఫ్రీ అయితే
అయితేనే నను నెక్స్ట్ నేను నెక్స్ట్ వీక్ ఫ్రీ గా ఉన్న
పర్ఫెక్ట్ అయితే అప్పుడే ప్లాన్ ఫిక్స్ చేద్దాం ఈ వీక్ లో ఫస్ట్ ఉంది ఏద అది అయిపోని మల్ల పోదాం
అయితే బడ్జెట్ ఎంత ఫిక్స్ చేద్దాం
బడ్జెట్ మనం ఇంకా స్టూడెంట్స్ ఒక టూ టు త్రీ కే అంటే మేనేజ్ చేయొచ్చు అంతే ఇంకా దాని ప ఎక్కువ వద్దులే టటు టటు త్రీ కేలో ఈజీగా చూద్దాం
ఉ అయితే ఈజీగా మేనేజ్ చేయొచ్చులే వెళ్లే రావచ్చు
ఇంకొన్ని ఫ్రెండ్ ఇంకొంతమంది ఫ్రెండ్స్ ని యాడ్ చేద్దాము
చిన్న గ్రూపే బాగుంటుంది ఎక్కువ మంది అంటే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది దాని వల్ల
ఆమ్ అది కూడా కరెక్ట్ అది మనకి అంటే మనం బాగా కంఫర్ట్ ఉండే ఫ్రెండ్స్ ఉంటే బాగుంటారు
అవును ఏజెన్సీలు మాత్రమే అంటే క్లాత్సు, చార్జరు, పవర్ బ్యాంకు, వాటర్ బాటిల్
ఊమ్ ప్యాకింగ్ లిస్టు ఇదంతా
ఆఆఆ
ఊమ్ ఇంకేెం స్నాక్ స్నాక్స్ కూడా తీసుకుందాం స్నాక్స్ లేకపోతే ఎట్లా
ఆ అది తప్పకుండా వండాల అది అసలు మర్చిపోకూడదు మనం ఊమ్ ఎప్పుడన్నా ఆటలే వేసినప్పుడు ఊమ్ సేమ్ నాకు కూడ
అసలు వింటా అంటేనే చాలా ఎక్సైట్ గా ఉంది ఫీల్ అయిపోతాన్నా
సేం నేను కూడా
ఊమ్ ఈ ట్రిప్ మనకి రీఫ్రెష్ ని ఇవ్వాలి
ఊమ్ అవును హూమ్
సరే హూమ్ సరే హూమ్ హూమ్ సరే అయితే ఎంత మంది వస్తారో కనుక్కొని చెప్పి
హూమ్ సరే బాయ్ హుమ్